హలో
బా ఉన్నావా ఎక్కడున్నా స బాగున్నా ఏమ్ జెతున్నావు తిన్నావా అన్నం
తిన్లే ఇప్పుడే కొంచం వెళ్లి చికెన్ తీసుకొచ్చనా
ఉ
ఉ కొంచెం మసాలా ఎక్కువ వేసి కారం ఎక్కువేసి వండిన అక్కడ ఆ వదంటే వద్దు వద్దు ఏమో సుక్కలతన్నాయి ఉుడుగబోతది మళ్ళా తెల్లార్ధనక పడుతదేమో వర్షం
ఇడా ఫుల్లేట పోదనూచి
నైట్ పడుతదేమో మరి
ఉ మబ్బులేం లేదు ఎండ
ఎంజేతరు
ఏం చేయట్లే ఇప్పుడు అన్నం తిన్న
ఏ కూరా
పొద్దుడిదే చికెన్ ఉంది తిన్న అయిపోయింది పని
మిషినికి బోలే నాని
పోలే నాయే డ్రెస్సులు కుట్లు వేయడానికి రా పో రమ్మంటన్నా పోదమంటానా అయ్యి డాబాలు కుట్లు వేసేటియి కుట్టడం కాదు డాబాలు కుట్లు వేయ్యాలి
ఇప్పుడా చెప్ప మళ్ళ నీ ప్రయాణం ఎప్పుడు
రేపు
రేపేనా
రేపే బ్లౌజులు ఆది తీసుకోమంటన్న జాకెట్లు ఆది తీసుకొని అనీ మళ్ళా సంవత్సరానికి అట్లా కుట్టుంచు వస్తానన్న
హ హ మల్ల సంవత్సరానిక
చీరుంది నాలుగు చినా చీరుంది నాలుగు జా ఇట్లు ఉన్నాయి మరి ఎప్పుడైతయో
బడ ర పనికికు వర కుట్టంమంటారు
ఇరవై ఒకటి ఉంటదిగా ఇరవై ఒకటి కదా అన్న ప్రశ్న
అయిపాయ ఇప్పుడు ఆ వాళ్ళు మనం వాల్ మనల్ని పిల్వరిగ
మొన్న పుట్టెంటుకలైంది
ఆ గంతే ఇగ వాళ వాళ్ళ వాళ పిల్వర్ అన్నటిగా ఇక దేని కి పిల్వరిగా
నేను మా శీను అన్నకి అద బాబ ఇది మామలుగా చేసుకుంటాం అన్న అ చేస్తారంట అన్న ప్రశ్న మంచిగనే వతర అప్పుడు పిళతర
ఆ అంటే అప్పుడు ఏమో పైసలు ఇయాలిగా పైసలు పెట్టాలి కాబట్టి మ చాలామందిని పిలుతారు ఇప్పుడు వాళ్లు అన్నం పెట్టాలి కాబట్టి పిలవరా
అవునా అవును అసలు పుట్టు వెంటుకలు కూడా ఫస్ట్ అబ్బాయి కాబట్టి అంటే పెద్దగనే చేసుకుంటరు అసలు
ఆ ఆహా ఇప్పుడు ఇప్పుడు ఏం ఏం పెట్టేది ఉండదు కదా
చెండలుగ మెట్టది
ఆ ఇప్పుడు వాళ్ళు అన్నం పెట్టాలి మర్యాద చేయాలి కాబట్టి పిలవరు అప్పుడు అప్పుడు ఇప్పుడు గిన్నె గిన్నె గిలాస శేంషో బంగారం ఏందో పట్టకపోవాలి కాబట్టి
ఆ అన్న ప్రశ్న కాబట్టి వెండిది సామాను తీసుకపోవాలి గిన్నన్నా చంచాఅన్నా కడియాలన్నా తీసుకపోవాలి
అదాను అదావాలా తెలివి అవును పెడుతునప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి పుణ్యాన్నికి తినిపోతారా అని పెడుతున్నప్పుడు ఏమో మనం పెట్టె మనం కట్నం ఇతున్నప్పుడు ఏమో పిలతారు కట్నం మీయనప్పుడు పిలవరు
ఆ
ఒకసారి సేమ్ ఇట్నే చేసిరు పెద్ద మ పెద్ద పెమ నత్తలు పెదమనత్తలు కూడా ఈ ఆటలు ఫస్ట్ ఏదో దుర్ దుర్గమ్మ దుర్గమ్మ గ గంగదేవి గంగదేవం పండుగ ఎలమ్మ పండుగ పెట్టుకున్నారట ఎల్లమ్మ పండుగ చేసుకుంటేనేమో బట్టలు పట్టుకపోవాలి ఎలా ఉ గంగ గంగ పండుగ చేతారు గంగ పండుగ కి అవసరం లేదు
ఆ
కనుక గంగ పండుగ అప్పుడేమో అన్నకు ఫోన్ చేసి చెప్పిరట
హ
తమ్ముని కి మన నెంబర్ లేదు తమ్ముని కి వాళ్ళకి అందరికి చెప్పురా అంటే అప్పుడు నేను సరిగ్గా మాట్లాడతలేదు అమ్మోల కి కూడా చెప్పు లే అ అయితే సరే నేను చెప్తలె అన్నడట ఇక ఆయనే పోయి ఆయనను మా నాన పోయిర్రు ఆయనను మా నాన్న పోయిర్రు తిన్నరు మంచిగా ఆ రోజు ఆరోజు నైట్ మొత్తం ఉన్నరు మంచిగా ఎంజాయ్ చేసిర్రు
హ
అంటే చెప్పినాము అంటే సపోర్ట్ చేయలేదట తర్వాత ఖచ్చితంగా నెల రోజులకు బట్టలు పెట్టాలి బట్టలు పెట్టాల నేను సగం అన్న మ అన్న సగం పెట్టలే
హ
అయితే అప్పుడు ఆ నేను చెప్పాను ఇప్పుడు బట్టలు పెట్టాలిగా నేను చెప్పాను మీరు చెప్పురని అప్పుడు ఫోన్ నెంబర్ ఇ చ్చిందట ఎందుకు పైసలు పెట్టాలి కదా ఇప్పుడు ఆయన ఒక్కరి మీద పడుతుంది కదా ఆ అయితే తెరివి అయితే మరి అప్పుడే మరి నేను మాట్లాడుతు అప్పు ఆప్పుడు కూడా ఫోన్ నెంబర్ ఇయొచ్చుగా ఇప్పుడు మీద పడుతదని అయితే నాకు ఫోన్ చేసిరు ఇది సంగతిరా పండుగ చేతనం అంటే మొన్నే మోనా మొన్ననే చెప్పిరు కదనే అంటే అది పండగ యాటానీ కోసి ఇప్పుడు ఇప్పుడు బెల్లం పండుగ చేతనం అన్నారు ఎందుకు అప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు బట్టలు పెట్టాలన ఇప్పుడు బట్టలు పెట్టాలన అని అడిగిన అప్పుడు పెట్టుడు ఉండది ఇప్పుడు పెట్టాలే ఇప్పుడు మాది ఇప్పుడు పెట్టారా అని అంటారు తింటాన్నప్పుడేమో మీది పిల్సుకోరి పైసలు పెడుతున్నప్పుడు ఎవ ఎవ ఎవడు పెడితే వల్లనే పిళ్తారాని నేను అన్న అన్న ఏట బడితే అట్లా మీద అన్నాను అంతే తింటున్నప్పుడు నేను గుర్తు రాలేదా మీకు అప్పుడు ఫోన్ నెంబర్ లేదు ఇప్పుడేట వచ్చిందన్న ఇప్పుడు ఫోన్ నెంబర్ ఎట వచ్చింది అంటే మీ అన్న ఇచ్చింది ఆ మడు అప్పుడు ద నెంబరు అప్పుడు దా నెంబరు పస్ట అసలులు న నకు అ అకళ్లో ఇల్ బిడ్డ అయితుక అన్న కొడుకును
హ్మ్
ఆమెవలో ఆయన ఒకడే అన్న కొడుకు అలాకంటే ఎక్కువ దగ్గర నేను
అ
ఆ నా నాకు చెప్పాలి కదా నేను రాను నేను రాను అంటే రాను అన్న మీంటికి
హ్మ్
అట్లా ఇది కూడా గంతే ఇప్పుడు మొన్న శివాయన ఎందుకు పిలి చిన్రంటే వాళ్ళ కా వాళ్ళ అవసరం కాబట్టి పిలుచిరు లేకుండా పిల్లకపోదురు అట్లా అలాంటప్పుడు మరి వాళ్ళ అయ్య అవ్వను కూడా పిలవద్దు కదా భారతనియవాసం లేదు కదా ఆ అంటే ఇప్పుడు ఇప్పుడు అవసరం ఉంటుంది మీ అవసరం కాబట్టి పిలుతర
హ్మ్
ట ఎవని కోసం
హ్మ్
వచ్చింది ఎవరు పోతారని వాళ్ళింటికి పోయి అలా గొప్ప అలా గొప్పలు అడకతినే వాళ్ళకు చెప్తారు
హ్మ్
ఫోన్
హు
అంటానికి ఫోన్ చెయాలంటన
ఎవరు
కృష్ణులు
ఉ
హు మేకలు
పోయారు పోయారు చేరాలా
మళ్ళ ఫోన్ చేసిరా
ఇంకెల మధ్యాహ్నం పడుకున్న లేచిన ఇంగట కైత కొలింటి కైత కొలింటికి ఇప్పుడు బోలే ఉ
వాళ్ళ ఎందుకు పిలిచి నువ్వు పండుగ రమ్మని పిలిచి కనీసం మరియా అన్నం తినడానికి అన్న పిల్తలేదు
ఆ
ఇయాల నిన్న
వచ్చినా కాంచి కూడ ఆడ చాల మంది ఉన్నారని ఇటు వచ్చినామ్ కనీసం మరి వచ్చి టిఫిన్ అన్నమన్నా తినరుని అ వద్దా అక్కడన డైరెక్ట్ వచ్చ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా
తెలిసింది గా తెల్లారే
కవర్ చేస్తానిక
ఏం కవర్ చేయటనికి నన్ను నన్ను బిలవ నన్ను పిలిచింది బావ రాండి రమ్మంటే నేను రాను
నిన్ను పిలిచిందా
నేను రానన్న
ఆహా
ఉ ఏం కవర్ చేయటానికి ఆ
ఏమొలే ఆ పనంతో వాళ్ళ వాళ్ళ పెట బంగారం పెట్టుకొని ఆహా ఆయన సలే ఆయన ఆయన మాట్లాడిన మాట్లాడ అప్పుడ అప్పుడు మాట్లాడేది కనీసం ఇంటికి పోతే చాయ్ తాగుతవ సరేముంది అ అంత తింటానికి ఇంటికి మీ అక్క చెల్లికి అయితంటే పిలిచిన నడుతది బయటోడు ఒకడు కూడ వచ్చినప్పుడు పిల్వాలన్న కామన్ సెన్స్ వుండద
హ్మ్మ్
రేపు వాళ్ళింటికి అల్లుడు వచ్చినప్పుడు కూడా గట్లనే చూడమను.
ఆ ఇంగా అఏ పద్ధతులు ఉంటాయి.
ఆ
హ
టక్కుమని పోతాడు ఇంటికి.
హ్మ్మ్
ఆ మీ అన్నని మీ నాయాన్ని పట్టించుకోవద్దు అని అంటే మరి నేను మరి పట్టి. ప్ ఉండు ఎళ్ళ ఇళ్ల్ పటికేసిండ్రు.
ఎవరంటున్నారు‌.
ఇప్పుడు అనలేదు అన్న అసలే మాట్లాడన అంటే మీ అన్న చెప్పడు అడుక్కొవద్దు. అనీ ఎప్పుడైనా అంటే అన్నాది గా మరిప్పుడు.
హ్మ్మ్
ఆ ఉ ఒక్క నిమిషం ఉ ఓ. వదినైనా వదినైనా మరిదండి తప్పు పో ఇప్పుడు నానైనా మరి చికెన్ చేసినా. ఆ అప్పుడు గారలు చేసినా అని పిలిచింది గదా వాళ్ళు రాని రాకపోని.
ఆ
ఆ గట్లా.
వాళ్ళట్ట ఏం వండలేదు నాన్ వెష్. పిలవటానికి.
వండకుంటే ఏమి.
లోబ్రిచేట్ట్ ఎవరు. హ్మ్మ్ అ రావాండచ్చా. హ్మ్మ్
నీ ఫోన్ త్రిపురాకిి ఇచ్చేసిన ఇడా.
హ్మ్మ్
నీ ఫోన్ త్రీబుల కి ఇచ్చేసినావా వాడుకుంటానీ.
ఎందుకు చేసిందా.
ఆ నాకేం చెత్తదా నాక్ చెత్తదా ఆహా నీ దగ్గర ఉంటెలేదా.
నేను బోలెగా ఫోన్ తెచ్చుకోవడానికి అసలు.
ఆహా అసలు బోలేదా. మూడ్రు మూ అదే అదే.
వాళ్ళ్ ఇట్రాల నేను అటు బోలె.
హ్మ్మ్
అంతా దూరం ఎవరు నడుత్తరు.
బండి మీద కూడా పోలా.
ఎప్పుడు పోయినా ఇంకెవరి బండి మీద పోయినా నేను.
ఆహా
నువ్వు గాక ఇంకా వేరే బండి మీద పోయినా.
ఆహా.
హ సరేలే మరి ఉంటాను. వంద్రు.